హలో
హలో ఆ హలో
ఆ మేము హైద్రాబాద్ కు వెళుతున్నాం
బాగున్నారా ఆహా అవునా బాగున్నారా హ్ బాగున్నం ఏం బగు ఈ ఏండలకు పోయేటట్టు ఉన్నాము మేము ఆయితే మే మా
అవునా ట్రిప్స్ ఎలా పోయిండ్రు అందరు అందరు ట్రిప్స్ కి వెళ్తున్నారు కదా వస్తారా మీరు ట్రిప్స్ కి వెళ్దాం
వెళ్తూ ఎడలేవు బాగున్నాయి
ఆ
ఎలా ఉంటున్నారు. ఇ ఏండలకు మీ విలే విలేజ్ లో అయినా మీ ఇంట్లో అయినా
ఈ వడళ్ళకి ఎవరో టెన్ టువల్ లెవెన్ టు ఫోర్ వరకు బయటికి రావడమే లేదు ఫైవ్ వరకి
ఆ అవును ఇంకా ఎలెవెన్ నుంచే మీ టెన్ నుంచే
అవునా ఎంత బా ఫుల్ ర
సి సిటీకెళ్ళాము మీ పని మీద ఆ నిన్న పని మీద సిటీకెళ్ళము అదే హోస్పెటల్ కి సిటికి ఆ అక్కడై తే ఎండ అయితే ఏముందంటే ఏం భ భలే ఉన్నది ఎండ అంటే ఇక్కడ గూడా ఉంది విలేజ్ లో గానీ సిటీ కన్నా కొంచెం చల్లగానే ఇప్పుడికీ వానబడుతూ ఉంటాది గదా ఏదో ఒక రకంగా వానపడుతు
సిటీలో కొంచెం వర్షం పడిందిగా సిటీలో కొంచెం వర్షం పడుతే ఇక్కడ
ఆ ఇక్కడా వర్షాలు లేవు ఒక్క వర్ష్ ర్షం పడితే చల్లబడుతుదేమో అని ఆలోచిస్తే వర్షాల వల్ ల రైతుల
ఇంకు వర్షం పడి పోతే ఇంకా ఎండ ఎక్కువ ఉంటదంట వర్ష్ షం పడి ఎళ్ళిపోతే ఇంక ఎండ ఎక్కువ ఉంటది అవును వరి మొత్తం ఇగ వరి మొత్తం అట్లనే ఉండిపోతున్నాయి
ఇని క అడితే అసలుకే ఇప్పుడు ఘోరంగుంటాదట ఎండలు
అవును ఎది రోహిణి కార్తె అంటగా అందుకే ఎండలు బాగున్నాయి ఐతు వరకే ఉంటది జూన్ ఎయిత్ తర్వాత మళ్ళీ వేరే చేంజ్ అయితే ముగషిర ఏదో వస్తుదట అంతగా ఐడియా లే గాని ఎండలే బాగున్నయి ఇంక
ఈ పని పోనెట్ల్ వాళ్ళు కూడా ఈ ఎండలో లో